ఓ దాన
ఆ గుడ్ ఈవనింగ్ అండి బాగున్నాం మీరు బాగున్నారా
ఆ మేము బాగున్నామండి మీరొ యాభై వచ్చండి ఆ చెప్పేటప్పుడు ఇప్పుడు నార్మల్ గా కరోనా టైమ్ లో కరోనా బ్యాచ్ అంటారు ఎవండి
ఆ ఆ నేను కూడా క కరొనా బ్యాచ్ లో ఇంటర్ ఫినిష్ అయిందండి
అవునండి మీరు చదువుకోకుండానే పాస్
ఆ లేదు లేదండి మా ఎ ఎగ్జామ్స్ అయిన తర్వాతే కరోనా స్టార్ట్ అయిందండి మేం ఎగ్జామ్స్ అయిపోయినాయి ఫోర్ డేస్ కీ ఏమో కరొన స్టార్ట్ అయిందండి
అవునాండి అయితే మీరు కరోనా బ్యాచ్ కాదన్నమాట
ఆ మేమైతే కరోనా బ్యాచ్ కాదు ఆ తరువాత ఇంకా నెక్స్ట్ ఫార్వర్డ్గా పోవడానికి కొంచెం లేట్గా జాయిన్ అయినామండి కరోనా వల్ల
అవున అండి ఈ కరోనా వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం కదండి
అవున అవును చాలా ఇబ్బందులు అండి అసలు చాలా మందికి
కొనే వాళ్ళ
ఆ మాస్క్ పెట్టుకునే వాళ్ళు
అవును మా అవును అవునండి మాస్కులు శానిటైజర్లు అవన్నీ వాడేవారండి మీరు
మాస్కులు శానిటైజర్లు కాలేజ్ కు వెళ్ళినప్పుడు కూడా మాస్కు లు శానిటైజర్లు
అవునవునండి కాలేజు అంటే నాకు కూడా గుర్తొచ్చిందండి మేము కాలేజీ పోయేతప్పుడు అంటే మాకు చెప్పేవాళ్ళు అండి ఇట్లా మాస్క్ పెట్టుకోవాలా శానిటైజర్ శానిటైజర్ యూజ్ చేయాలా అవన్నీ చెప్పేవాళ్ళు అది చెప్ తునందుకు మా క్లాస్ లో బాగా గల్స్ అంతా వాళ్ళు వుండుకొని ఇంక పొద్దు నుంచి సాయంత్రం వరకు మాస్క్ మాస్క్ పెట్టుకోవడము శానిటైజర్ రాసుకోవడము మొ
ఆ అంటే వాళ్ళకి భయాలు ఎక్కువ కదాండి ఇంటికి వెళ్ళల్ల మరి ఇంట్లో పేరెంట్స్ ఉంటారు కరోనా అంటే చాలా మందికి ఆ చాలా బాధపడ్న్నారు దాని వల్ల సో వాళ్ళన్ను
బాధపడ్నారండి కాదండి అది ఓకే అండి కానీ ఇప్పుడు కరోనా మొత్తం అయిపోయిందండి. అయిపోయినప్పుడు గూ దా మా క్లాస్ గల్స్ వచ్చేసి మళ్ళీ మాస్క్ పెట్టుకున్నారండి ఎందుకని అడిగితే లేదు ఇది ప్రొటెక్షన్ కోసము అని అ కరోనా అప్పుడు లేదు
కానీ పెట్టుకోవడం మంచిదే కదా కరోనా ఉన్నా లేకపోయినా ఇంకా అప్పుడప్పుడే ఎళ్ళిపోయింది ఇంకా అప్పుడప్పుడే ఎళ్ళిపోయింది కాట్టి ఇంకా వ్యాక్ క్సినేషన్స్ ఏపి కొనిండరు కావట్టి పెట్టుకోవడం మంచి తిరే కదండి
అవునవునండి కానీ పెట్టుకోవడం మంచిది అయిపోయినా కూడా పెట్టుకుంటే దాన్ని ఏమంటారండి ఇంకా మేము వాళ్ళని మాస్క్ లో చూసి చూసి అసలు వీళ్ళు మా క్లా గర్ల్స్ లేకుండా వేరే వాళ్ళని కనుక్కోలేకపోయినామండి ఇప్పుడు నార్మల్ గా మాట్లాడుతుంటాం కదండి కాలేజ్ లో వాళ్ళు ఎప్పుడైనా మనం మాస్ లేక కుండ చూసిన అనుకో వాళ్ళ కనుక్కోలేమండి ఇంతవరకు మా క్లాస్ గర్ల్స్ ని ఒక్కరిని కూడా మాస్క్ లేకుండా
ఇప్పుడు వరకు కూడా చూడలేదా అండి
డి వాళ్ళు వాళ్ల ఫేస్ చూపిరండి వాళ్ళు ఎట్లా అనుకుంటారంటే అసలు అబ్బాయిలకి దూర గుండల్ల మాస్క్ పెట్టుకోల తులు వాళ్ళని చూడకూడదు వాళ్ళకి మనం కనబడకూడదు అన్నట్టు ఉంటారండి.
అవును ఇంకా అట్లాంటి వాళ్ళని మనం ఏం చేయలేంలేండి
డు కొఎ కేషను బదులు జస్ట్ గర్ల్స్ సు అని సపరేట్ గా ఉంటది కదండి కాలేజు
ఆ
అలాంటి కాలేజీలో చదువుకోచ్చు కదండి
అంటే ఇంకా వాళ్ళకి అలా అలవాటయ అయినప్పుడు వాళ్ళకి కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి కదా తీయడానికి అలా కష్టమైందేమో లేండి ఇంకెవరి కరోనా టైంలో కొంతమంది చాలా ఫేస్ చేసి ఉంటారు అవి త ఆ అవి ఎందుకు ఊరికే రిస్క్ చేయడం అని చెప్పేసి అట్లా కూడా తీ తీయకపోయి ఉండొచ్చు లేండి మీరు ఏమైనా కరోనా వల్ల ఎఫెక్ టేనారా
నేను అదే అండి నేను అది దాని వల్ల మేమి ఎఫెక్ట్ కాలేదు కానీ అమ్మాయిలు ఎఫెక్ట్ అయినారుఅని మేము ఎఫెక్ట్ అయినాంండి
అయ్యో అల్ అలా కాదండి మీ కరోనా వల్ల అంటే
ఎలా ఉంటదండి మీరన్న చెప్పండి
ఆ ఓకే ఓకే అలా కాదు కరోనా వల్ల మీరు ఏమన్నా ఎఫెక్ట్ అయినరా ఇన్ ద సెన్స్ ఫ్యామిలీ లైక్ మనీ ప్రాబ్లమ్స్ అట్లా ఇవన్నీ
కాదండి కరోనా టైం లో వాళ్ళు చెప్పిన వన్నీ కొన్ని రోజులు పాటించినామండి
ఆహా
చేసి ఇంక పాటించలేదు అసలు ఇంక కరోనానే లేదని అనుకున్నాము ఎందుకంటే మా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ అండి ఆ అట్ల అసలు మాస్కులు ధరించడం లేదు ఏం లేదు ఇంకా మరీ మేము అట్లే మాస్క్ పెట్టుకుంటే మరీ అమ్మాయిలు అనుకుంటారు అని చెప్పి మేము ఫస్టే మాస్క్ తీసేసినామండి
ఆహా
ఆ దానివల్ల అయితే చాలా ఇబ్బందులు ఎదురు ఎదుర్కొన్నాం గానీ
కానీ చాలా కరోనా వల్ల దానికి చాలా మంది ఫుడ్ లేక్ కుండా అసలు ఏ వర్క్ లేకోకుండా అయిపోయింది చాలా
గవుర్న్మెంట్ మాత్రం చాలా సపోర్ట్ చేసిందండి
అవును అవునండి చాలా మంది కూడా గవర్నమెంట్ అనేది కాదు చాలా మంది లైక్ పొలిటీషియన్స్ అట్ల కూడా ఆ సెలబ్రిటీస్ కానీ ఫుడ్ డొనేట్ చేయడము
అవునవునండి చాన బాగా చేసరండి వాళ్ళు చాలా మంచి వ్యక్తులు అండి అందుకే ఇవన్నీ చేసి తారు
అవునవునండి
మీకు ఆ మంచితనం ఉందని నాకు అనిపిస్తుందండి మీ మాటల్లోనే ఎందుకో
అవునండి మా ఇంట్లో కూడా మా నాన్న చాలా డిస్టిబ్యూట్ చేసినారు కరోన టైమ్లో మా ఇంట్లో మా ఇంట్లోనే ఫుడ్సన్ని ప్రిపేర్ చేసి ఆ ఫుడ్స్ ప్యాకెట్స్ ప్యాక్ చేసీ పంపి
అవునండి ఏందండి ఇంత మంచి మనసు పెట్ కుని అసలు మీరు బయట కనబడట్లేదు ఎంతైనా గానీ మంచోళ్ళు ఎప్పుడు కనబడరు కదండి
అయ్యో అట్లేం లేదండి మనకి కరోనా టైం లో ఆ టైం లో చాలా ఆ టైం లో చాలా మంది ఫుడ్ లేక ఉన్నారు కాబట్టి అలా హెల్ప్ చేయడం కూడ చాలా మంచిది
ఇట్లా మంచి వాళ్ళని నేను ఎప్పుడు విఃటమే గాని ఫస్ట్ టైం మీతో ఇట్లా కాల్ మాట్లాడుతున్నానండి అవునండి నిజమండి నేను నిజాలే మాట్లాడుతాను ఎప్పుడు ఎందుకంటే ఈ కాలంలో చాలా మంది స్వార్థంగా ఉంటారండి
అవునా
నువ్వు ఒకవేళ ఒకరికి హెల్ప్ జేసినా వాళ్ళు మీకు తిరిగి హెల్ప్ చేయడానికి ఆలోచిస్తారండి కానీ మీరు ఒకరి దగ్గర హెల్ప్ తీసుకోకుండానే మీరి ఇంత మం
అంటే మేము ఒక్కటే కాదు మా డాడీ ఫ్రెండ్స్ అట్లా అందరు కలిసి చేసి అన్ని పంపి చ్చినామండి వాళ్ళు వాళ్ళది కూడ ఉంది
అదే అండి మీ.. మీ తండ్రి వల్ల మీకి ఇలా వచ్చిందండి ఆ బుద్ధి మంచితనము
అవునండి అందుకే కదా హెల్ప్ చేయగలిగినాము కొంతమందికి ఆ.. మేమే వెళ్ళి డిస్ స్ట్రిబ్యూట్ కూడా చేసాము అప్పుడు చాలా బాధ అనిపిచ్చి అండి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది మనకి
అవునండి ఎట్లోటి చేసి దాని నుంచి బయటప
ఆ బయటయితే పడ్డాము మీరు వ్యాక్సిన్స్ ఏపించుకున్నారా అండి మీరు వ్యాక్సిన్స్ ఏపించు కున్నారా
వ్యాక్సిన్ లేదండి నేనే చెప్పినా కదండి నాకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువనా నాకు అందు
ఆ అలా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉందంతె సేఫ్ సైడ్ కేపించుకోనింటే బె
సేఫ్ సైడ్ కి ఏపిచ్చుకోవచ్చు అండి. కానీ దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పి ఏపిచ్చుకోలేదు అంతే
అవునా
అవునండి దాన్ని అట్లా నేను ఇంకో విధంగా ఆలోచించి ఈ డిసిషన్ తీసుకున్నానండి అప్పుడు అప్పుడు మాకా మేము కాలేజీ లో ఉన్న ప్పుడు ఫ్రీగా ఎసేవాళ్ళండి ఇట్లా వ్యాక్సిను
అవున అవునులేండి.
చాలా కాలేజెస్ లో కూడా ఇలా వ్యాక్సిన్స్ ఫ్రీగా ఏసి వాళ్ళే సర్టిఫికేట్ ఏదో ఇచ్చారు కూడా
అవునవునండి ఇచ్చినారండి. ఆ సర్టిఫికేట్ కానీ మనం తీసుకోలేదండి, ఏపించుకోలేదు తీసుకోలేదు. కానీ మా క్లాస్ లో గర్ల్స్ మ మొత్తం ఏపించుకున్నారండి
అవునవును అంటే బాయ్స్ తో పోలిస్తే గర్ల్స్ కి కొంచెము ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు
పాయింట్లు బాగపడతారండి మీరు ఎట్లాండి మీరు ఏమన్నా ఏమన్నా పిహెచ్ డి ఏమన్నా చేసినారా ఇట్లా మాట్లాడడంలో
అట్లా అట్లేం లేదండి జనరల్ గా ఇవన్నీ ని చాలీ కదా
అవు అవునండి మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఇది నిజము అన్నట్టు మాట్లాడుతున్నారు అది అబద్ధమైనా సరే అట్లా అట్లా కాదండి ఇప్పుడు మీరు చెప్పే విధానం ఎట్లుందంటే ఒవేళ మీరు అబద్ధం చెప్పినా నేను అది నిజమని నమ్ముతా మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారు.
అవునా అండి
అవునండి మంచి టాలెంటెడ్గా ఉన్నావ్ కదండీ. టెన్త్ లో ఎన్ని మార్క్స్ అండి మీకి
మంచిగనే మార్కులు
అవునా అండి
అవునవును
కాని మీరు ఇంకా ఇంకా ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్నని నేను అనుకున్నా మీరు గ్రూప్స్ ప్రిపేర్ అయాతున్నారండి
ఆ అట్లా
ఆ
అలా ఏం లేదండి
అవునా అండి మళ్ళీ ఏ చేస్తున్నారండి
జాబ్ కోసం చూస్తున్నాం అండి
ఆవునా అండి అయినా మీ టాలెంట్ కి జాబ్ ఎప్పుడో వచ్చేయాలీ అండి కానీ ఆ దేవుడు కొంతమందికి అంతే అండి లక్ గానీ కొంతమందికి ఇవ్వడు కొంతమందికే ఇస్తాడు కష్ట కష్టపడే వాళ్ళకి లక్ ఉండదంట లక్ ఉండే వాళ్ళకి
వస్తుంది వస్తుందండి ఆ టైం వస్తుంది అంటే కరోనా వల్ల చాలా ఎఫెక్ట్ అయింది కదా సో ఈ ఈ యొక్క ఇండస్ట్రీ కూడా అట్లా కొంచం అప్ అండ్ డౌన్స్ వస్తూ న్నాయి కాబట్టి కరోనా వెళ్లిపోయింది కాబట్టి కొంచెం ఇప్పుడు అన్ని సెట్ అయితన్నాయి కదా
అవున అవునులేండి నాకు తెలిసి మీకు తొందరలోనే ఒక మంచి జాబ్ వస్తుందని నేను కోరుకుంటున్నానండి.
థ్యాంక్స్ అండి
అవునండి మీ మంచి మనసుకి మంచి జరుగుతుందిని చెప్పి నేను అనుకోని ఆ కరోనా టైం లో మీరు హెల్ప్ చేసినందుకు ఆ పుణ్యమఅంత ఇప్పుడే ద కాలని చెప్పి అనుకొని తొందరలోనే జాబ్ రావాలని
థ్యాంక్ యూ అండి.
ఆ థ్యాంక్యూ కాదండి అది మం మీ మంచితనం కాబట్టి మీరు అట్లా చెప్తున్నారు. అంతేగాని వేరే వాళ్ళయితే చెప్పరు నేను చెప్పిన దానికే కదా వాళ్ళు చెప్పిండేది లేకుం లేదు కదా అంటారు
అంటే ఇప్పుడు కరోనా చాలా ఎఫెక్ట్ చేసింది కాబట్టి, ప్రతి ఒక్క దాంట్లో కరోనా ఎఫెక్ట్ చేసింది అందరు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
అవునవునండి చనా అండి
తుంకే
అవునండి కర్నానాలో అయితే చాలా మంది దెబ్బతిన్నారు.
చాలా అన్ని అన్ని కూడా అన్ని కూడా ఇది అయిపోయినాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ సా ఎట్లా అయిపోయింది ఆ లైక్ సాఫ్ట్ ట్రైన్ ఇండస్ట్రీ అంతా అట్ల అయిపోయింది.
అవునవునండి అదైతే కరెక్టే అండి ఈ కరోనాలో చానా దెబ్బతిన్నారు ప్రజల అందరు
అవునవును
మీకు బాగా తెలుసు కదండి ఇయం బ
ఆ కొంచెం బానే కరోనా టైం లో ఇంట్లో ఉన్నాం. కదండి అందుకు ఇవన్నీ బా
అవును అవునులేండి. ఈ సమాచారం నాకు అందజేసినందుకు ధన్యవాదములండి.
థ్యాంక్ యూ అండి
థ్యాంక్ యూ అండి బాయ్ అ
ఊ